హలో
హాయి
హాయ్ ఏంచేస్తున్నావ్
ఏంలేదు కాలిగానే ఉన్నా
నీ వా లేదు గదా మీ వాయిస్ వినిపించట్లేదు
వినిపించట్లేదా
ఆ ఇప్పుడు ఓకే
గట్టిగానే మాట్లాడుతున్నా నేను
ఆ ఇప్పుడు ఓకే ఇంతకు ముందు స్ట్రక్ అయింది
ఆహా అవునా
ఏం చూస్తున్నావ్
ఏం చెయట్లేదు అవి జన్ పిండి వంటలే మన ఎద్దామని చూస్ స్తున్నం
అవునా నే నాకు కూడా ఇప్పుడు అదే ఆలోచన వచ్చింది ఏమోలే అయ్యో దోశల పిండి అట్లనే ఉంది నే పోయి దోశలు ఎసుకుంటా
ఆ
పిండి వంటలు చేస్తర అయితే
ఎద్దాం అనుకుంటా ఈ జంతికలు మురుకులు గారెలు ఉంటాయి కదా
అవును అవి చేద్దాం అనుకుంటున్నారా
ఆ అవును బయటియ్ అవి ఇవి కొనుకొని తినే బదులు బయట ఫుడ్ కంటే ఇంట్లో ఎసుకునే మంచివి కద
అవును ఇప్పుడు అంత పెద్ద ప్రాసెస్ అయితదంటరా మరి
ఇ అది ఎంత కొంచమే కదా ఇగ ఇత్తది చేస్తే ఇవాళన్నా రేపన్నా ఎస్తాం అదే ఆలోచిస్తున్నా ఏం చేద్దామా
బ కానీ ఇంట్లో చేసు కొని తినచ్చు కాని ఏంటంటే బాధ చేసి ఓపిక ఉండాలి కదా
అవును ఓపిక ఉండాలి అంతే ఇగ బయట తిన అవి వచ్చు కాని అవి ఎప్పుడు ఎసినాయో ఎట్లా ఎసినాయో తెలియదు కదా
ఆ ఇల ఏమేస్తారో తెలియదు నాకు కూడా ఇప్పుడు ఆలు బజ్జీలయినా ఆనియన్ పకోడి అయినా చేయలనిపించింది కానీ శనగ పిండి మరి ఇంట్లో స్టాక్ ఉందో లేదో
మ్ హు
చూడాలి మా మమ్మీకి చెప్తే తీసుకొస్తది వినిపిస్తుందా ఏంటి
ఆనియన్ పకోడీ చేయడం
నాకు ఆనియన్ పకోడీ చేయడం వచ్చు ఎగ్ బజ్జీ కూడా వచ్చు ఇప్పుడు కోడి బాయిల్డ్ ఎగ్ని ముక్కలు గోసి దాని బజ్జీ చేస్తారు కదా
హ్మ్
అది కూడా వచ్చు నేను స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ చేస్తా అన్నట్టు
అవునా
మ్ హు మీరు కూడా చేస్తారా అయితే
మేము అప్పుడప్పుడు చేస్తాం ఎక్కువ చేయం మేము
అవునా నాకు వన్ టలలో ఇగ ఇదే ఎక్కువ వచ్చు
ఆహా
ఇలాంటి స్నాక్స్ బజ్జీలు పునుగులు పకోడీలు మన ఆనియన్ పకో డే కూడా చేస్తా నేను
చేస్తారా ఆనియన్ పకోడి
లే ఆనియన్సే అన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అంటే చిన్న చిన్న పీసులు కాకుండా పొడవుగా కా టు చేసుకోవాలన్నట్టు
ఆహా పొడుగు కటు చేయలా
ఉమ్మ్ పొడువుగా సన్నగా కట్ చేసినాం అనుకోండి బాగోస్తాయ్ లేకపోతే రౌండ్ రౌండ్ అయి కూడా కట్ చేసుకోవచ్చు ఆ చనగపిండి అందులో చనగ పిండి ఇంకా మిర్చి చిన్నగా కట్ చేసి కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే బియ్యం పిండి అట్లా వేసి జీలకర్ర కొంచెం ఏసి ఉప్పు తగినంతేసి ఓట్లా నూనెలో జారా విడిస్తే బాగుం గట్టుగుంటేనే బాగుంటది అంటే అసలు మనం వాటరే ఎయ్యద్దు ఆనియన్ నుండి వచ్చే వాటరే సరిపోతాయి అన్నట్టు
అవునా అంటే ఇప్పుడు మిర్చి బజ్జి ఏస్తే కొంచెం
అట్లా పల్చగా చేయొద్దు గట్టిగానే చేయాలే ఆ గట్టిగా ఇప్పుడు కోస్తే హో టలో రెస్టారెంట్లో ఎట్లా గట్టిగా వస్తాయి అట్లా గట్టిగా గ ట్టిగా ఉంటేనే అది ఫ్రెష్ ఉన్నట్టు
అవునా
ఉమ్మ్ మా మమ్మీకి ఇగ మెత్తగా ఇష్టం అని ఇగ కొన్ని వాటర్ కలుపుతా గని గట్టిగుంటేనే బాగుం టాయి గట్టిగా తిన ఉరానికి రాదు అని తిడుతా ఉంటది
ఆహా అదే ఇప్పుడు ఆలుూ ఆలుూ ఎసి నా మిర్చి ఎసినా కొంచెం పల్చగా చేసి ఎయ్యాలి కదా ఆహా కానీ ఆనియన్స్‌కైతే కొంచెం గట్టిగా ఉండాలి
ఉమ్మ్ అవును
అదే పాలకూర చేసిందా పాల
ఆ పాలకూర అవి కూడా చేస్తా నేను పాలం అవునవును గట్టిగానే ఉండాలి అది కూడా
నే బాగా వస్తాయి ఆ చే స్తాను అప్పుడు ఒక రెండు మూడు సార్లు ఏమో చేశా ఇంకా చెయలేదు ఇగ
ఆహా మీరు ఇప్పుడు దోశ దోశ అనే సరి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా దోశ ఏస్తున్నా ఆల్రెడీ దోశ ఏస్తూనే మాట్లాడుతున్నా మీ తోని అవును నాకు దోశలు ఇలాంటివి వేయడం అంటే ఇష్ట అంటే ఇది దోశలు పిం డి నానబెట్టింది కాదు ఇన్స్టంట్ దోశ అన్నట్టు
ఇన్స్టెంట్ దోశనా ఏమేమి ఏసి చేస్తున్నారు
ఇది పెరుగుది
పెరుగురునే ఇంకేమేసిండ్రు
పెరుగు రవ్వ మిగిలిపోయిన రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్
రైసా
ఆ అన్నము నైట్ మిగిలిపోతే అన్ అందరు అప్పట్లో అంటే సద్దన్నం తినే వాళ్ళు కాని ఇప్పుడు అట్లా తినడానికి ఇష్టపడరు పడట్లెదు కదా ఎవ్వరు అయితే యూట్యూబ్ లో పెట్టిన చూడండి మిగిలిన అన్నంతో దోసలు అప్పటికప్పుడు ఇన్స్టాంట్ దోశలు అది మిక్సీ పట్టి ఆ కొంచర్ అన్నం ని మిక్సీ పెట్టాలె అంటే కొంచెం ఆ వేయించి అందులో పెరుగు ఇప్పుడు చల్లకడి అంటే తెలుసా చల్లచారు అట్లా ఆ చల్లచారుది అన్నంలో వేయాలన్నట్టు అది రవ్వ పెరుగు ఆ
అన్నం పెరుగుని అన్నం అన్నం పెరుగులో వేసి మిక్సీ పెట్టడమా
అన్నం లో పెరుగు కలిపి ఆ ఇది మన పోనికి వేస్తాం కదా ఆయిల్ ది అది కూడా ఏ యేసి అది అన్నంలో కలిపి అప్పుడు అందులో ఓ రవ్వ కొంచెం వేసి
మ్మ్
ఇంకా మిక్సి పట్టాలన్నట్టు టేస్టు పుల్ల పుల్లాగా బాగుంటాయిండి నాకు ఇష్టం కాని మా మమ్మీకి పుల్లాగా ఇష్టం లేద వద్దు అన్ ఇది అయితే ఇంకా ఏంటంటే వీటి తోటి తీయడానికి రాదు ఫాస్ట్ గా
అంటు కుంటాయా
అంటుకుంటాయి ఒక్క దోశకే ఫుల్ టైం పడతాది మ్మ్ అది భాదా నార్మల్ దోశ లంటే ట త్వరగా తీసెయచ్చు కాని ఇవి అంటుకుంటూ ఉంటాయి అహ్
అవున
ఇప్పుడు అదే వేస్తున్న మీరు ఒక్కసారే టిఫిన్స్ అన్నారు అయితే నాకు గుర్తుకు వచ్చి ఎలాగో పిండి ఉంది కదా అని చెప్పేసి చేస్తున్నా అన్నమాట
ఆహా వినిపిస్తుంది కొంచెం కొంచెం అవునా
పుల్లగా బాగుంటాయి పుల్లట్లులాగా ఒకసారి మీరెప్పుడైనా అన్నం మిగిలితే గిట్ట ఊకె పోని కన్నము ఫ్రైడ్ రైస్ కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి
ఆ ట్రై చేస్తా
ఇంకా అప్పట్లో అయితే మిగిలిన రైస్ తోటి నేను వడలు కూడా చేసిన తెలుసా
వడల ఏం వడలు అవునా
అది కూడ మిక్సీ పట్టాల అన్నాం ని
ఆహా మరి బాగుండేనా అవి మ్మ్
ఫెయిల్ అయితాది ఏమో అనుకున్నా కాని పాస్ అయింది ఆ ఒక అక్క తినలేదు మా అక్క గాని
ఉనా
ఇంగా మిగిలిన్నోళ్ళు తిన్నారు ఆమె ఏది తినదు ఆధన్యవాదాలు అది పట్టించుకుంటే ఎట్లా అని చెప్పేసి బాగుండే లేకపోతే మీరు ఏమేం చేస్తారు నేనే మాట్లాడుతున్నా
టిఫిన్స్ ఇడ్లీ దోశ పూరి వడ ఉప్మా ఇవ వేసుకుంటాం ఇట్లాంటి కొత్త కొత్త ప్రయోగాలు చాలా తక్కువ చేసేది ఆ ఇగా ఇవి ఏంటి అ అప్పుడప్పుడు ఇవి ఇవి పాలకూర బజ్జీలు
ఆ
మొన్న పెరుగులో ఇది ఏమంటారు ఉప్మా రవ్వ వేసి ఉంటది కదా వాటి గారలు చేసాను మొన్న అవవి చేసాను మళ్ళ సూరకాయగారలు బానే ఉండేవి
వచ్చ అయితే
ఆ అవును వచ్చు బాగుంటాయి సోరకార గారులు అది సోరకాయ వట్టిగా ఒకసారి తినబుద్దిగానప్పుడు ఇట్లా వేసుకొని తింటాయి హెల్త్ కూడా బాగా బా ఉంటది ఇట్లా టేస్ట్ కూడా ఉంటది క్రిస్పీ టేస్ట్ ఇట్లా కూడా ఉంటది హెల్దీ కూడా
అవునవును నా కూడా సొరకాయ గారలు ఇష్టం
అయి బాగుంటాయ
మీ ఇంట్లో వాళ్ళు తింటారా మరి అందరూ
అన్నారు నేను టూ టైమ్స్ ఎస్తతే ఏమో ఇకమ్ ఈ మధ్య చేయలేదు బా రోజున అైతే అది చెయాలి అ
అదే మరి బాగుంది అన్నారు
ఉమ్
అహ సోర్ కాయ గారలు ఎట్లా చేస్తారో తురుముతారా కోస్తారా
నేను తురుమి చేస్తాను మొత్తం తుర్మి ఆ అంటే వాటర్ ఏ వాడర్ చేయాల్సిన అవసరం లేదు అంట
అవునవును సూరకాయలు వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటది
దాని బట్టి ఆ పిండిని కలుపుకొనిక చపాతి పిండిలాగా కలుపుకొని ఇక గారలు ఎత్ వేసుకోవడమే బాగుంటాయి
గారెలు ఒత్తుకోవాలా
ఉమ్మ్
చపాతి లాగా
చపాతి పిండి లాగా కలుపుకోవాలి పిండి
అవునా మేము అట్లా చెయ్యం
ఆ మీరు ఎట్లా చేస్తారు మరి
మేము పేపర్ లో పేపర్లో చేస్తాం
పేపర్ లో ఎస్తా
అంటే కవర్ లో కవర్ కి ఆయిల్ పెట్టి చేస్తాం అన్నట్టు
ఎట్నే చేస్తారు మరి ఇంకెట్లా చేస్తారు సారు వాటర్ పెట్టుకోవచ్చు చపాతి పిండి లెక్క కలపాలి అన్నాను అటు గట్టిగా అట్లా
ఆ అవునవును అట్లనే కలుపుకోవాలి
ఉం
అట్లా కలిపితేనే వస్తాయి సమోసాలు ట్రై చేసిదా మరి
అసలు ఎప్పుడు చెయలేదు అవి చేయొచ్చు అనుకుంటగానీ నేను ఎప్పుడు ట్రై చెయలే నాకు ఎక్కువ వంటకాలు నచ్చవు అవు చెయ్యను నేను ఎక్కువ
కొత్త కొత్తయి ప్రయోగిస్తూ ఉండాలి
ఏమో నాకు ఇంట్రెస్ట్ అనిపించదు కొత్త కొత్త ప్రయోగాలు ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ అనిపిత్తే నేను చేస్తాను కొ చే
సరే జంతికలు చేస్తాన్నారు కదా రేపు చెయ్యడి మరి
ఆ సరే అండి బాయ్